వినిపిస్తుందా అండి
వినబడతాందా
ఆ వినబడతాంది
ఆ పక్కన ఎవరు లేకుంటే మంచి వినబడుతుది ఎవరైనా ఉంటే మీ మాట నా మాట మీకు వినబడదు
అవునా
నీ పక్కన ఎవరు లేకుంటుండాలి ఆ ఎవరు లేకుండా ఉండాలె
హ నా పక్కన మా స్నేహితురాలు వచ్చిందిక తన తోమాట్లాడుతుంటే
ఆ నా మాట విను ఆ నా మాట ఏం కురా
ఏం కర్రీ అంటే ఈ రోజు అసలు ఏమైందంటే పొద్దున్నే లేచినాం లేచినాం మాకు వర్క్ అంటే పనుందని తెలీదు ఈ రోజు సెలవు అనుకున్నాం సెలవు అనుకొని పడుకొనే ఉన్నాం
ఆ
ఉన్న తర్వాత ఏమైందంటే మా అక్కడ ఉంటారు కదా పని చేసే వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఈ రోజు పను ఉంది అని చెప్ పేరు పని ఉందని చెప్పగాని పొద్దు పొద్దునే లేచి టకటకా రెడీ అయిపోయి స్నానం కూడా చేయ ఓన్లీ పలు దమ్కని రెడీ అయిి వెళ్ళిపోయినాం ఇక దోశలు వేసుకొని వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక మధ్యాహ్నం వరకుగా ఆ దోశలు తిన్నాం దబ్బ దబ్బ తని ఇక మధ్యాహ్నం తర్వాత పని లేదు మధ్యాహ్నం వరకే పనిఇకా మెల్నగా మూడింటి వరకు పడుకొని అక్కడే పని దగ్గర పడుకొని మూడింటికి బయలుదేరినాం వచ్చి నడుచుకుంటూ వచ్చేస్తాం మేము నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరం కానీ నడుచు నడుకుంటూ వస్తాం నడుచుకుంటూ వచ్చి ముచ్చటి పెట్టేసరికి అఐదయింది టైము అయిదయింది అఐద అయిన తర్వాతికి వినిపిస్తుందా మీకు మీ మాట మళ్ళీ ఆగిపోయింది
హలో
వినిపిస్తుంది ఆ ఒక్కోసారి అనుకోకుండా మాట ఆగిపోతు తింది ఎందుకు
మీరు నడవ ఎక్కడికి నడవకుండా ఒక్క దగ్గరని కూర్చొని మాట్లాడితే
ఆ ఓకే లేదు పైన నడుస్త త మాలాడు
నడవద్దు వేరే దగ్గరికి ఒక దగ్గర న కూర్చొని మాట్లాడితే నా మాట మీకు వినబడుతుది మీ మాట నాకు వినబడుతుది
అవునా నేను నడుస్తున్నా అటు ఇటు నడుస్తూ మాట్లాడుతున్నా అ చెంద మామా చెండమామ కొండలుూరు నై ఇక్కడ పైనకొచ్చా కొండలు మధ్యలో చిందంమని చూస్త నా
ఆ పల్లెటూరా
అంటే చందమామని చూస్తున్నా కొండల దగ్గర దగ్గర ఉంది ఊరు సిటీనే కానీ అయి ఇక మధ్యాహ్నం లేట్ అయి ఐదింటికి వచ్చినాం ఇక చెప్పేసినఐ ఇంటి తర్వాత ేం చేసిన్న కూర్చిన న్న తర్వాత స్నానం చేసణ మీరు మరి
నేనేముంది పొద్దున లేచి ఇంకేం ఎట్లయినా సెలవులే కాబట్టి అ లేట్ గా లేసాను నేను లేచేసరికి చాలా ట సమయం అయిపో అపోయింది ఇంకా లేచి అమ్మ పొద్దున్న ఇడ్లీ పెట్టింది ఇడ్లీనే తిని ఏముంది ఇంకా కాసేపు వాళ్ళతో మా ఫ్రెండ్ మా స్నేహితురాలు కూడా ఫోన్ చేసింది ఆమెతో మాట్లాడిన ఆ ఇ అట్లనే నాకు అట్లనే అయిపోయింది రోజంతా
ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా
ఆ
ఇంగ పొద్దు నెల్తా మధ్యాహ్నం ఫ్రీ అవుతా అంటే పన్నెండింటికి ఫ్రీ అయి మూడింటి వరకు ఖాళీగానే ఉంటా మళ్ళీ నాలుగింటి నుంచి ఆరింటి వరకు ఖాళీగానే ఉండ తర్వాత ఆారింటి నుంచి మళ్ళీ ఏడి ఇంటికి అంటే ఏ ఏడుు అని కాదు ఎనిమిది తొమ్మిది కూడా అవ్వచ్చు ఆ టైం వరకు కాలిగానే ఉండా తర్వాత తొమ్మిదింటి వరకు ఖాళీగా ఉంటా తొమ్మిది అయినాక మా అక్క వాళ్ళకు
మీ అక్క వాళ్ళ పిల్లలు ఏ క్లా ఏ ఏం చదువుతున్నారు
మాకు వాళ్ళ పిల్లలు చిన్న హలో అంటే ఒకరికేమో ఒక పుట్టిన్నర సంవత్సరము ఇంకొకరికిేమో సంవత్సరం అయింది అంతే చిన్నవాళ్ళు వాళ్ళు అక్క వాళ్ళు ఇద్దరు డిగ్రీ డిగ్రీ అయిపోయింది వాళ్ళు ఇద్దరు ంటదం చిన్నక్కేమో ఇంట్లోనే ఉంటది మళ్ళీ ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్స్
ముగురా్రా
ముగ్గురం పెద్దక్క ఏమో అడగండి
మీరు చిన్న నా అందరికి
అవును చిన్నదాన్ని మీరు చిన్నోళ్ళే కదా
నేను చిన్న మా నాకు ఒకక అక్క
అయితే మా అక్కకు మా అక్కేమో డిగ్రీ అయిపోయింది కదా డిగ్రీ అయిపోయినాక ఒక పని చేేస్తుంది ఉంట ఇంటి దగ్గర ఉంటు పని చేసుకుంటది అంటే వెళ్ళొస్తది రోజు ఊ
పిల్లలుమరి
పిల్లలు ఊ ఇంట్లోనే అంటే అక్కకు ఒక బాబు చిన్నక్కకు ఒక పాప అవును
ఇద్దర అక్కలు నా అక్కకు ఒక చిన్న పాప మొన్ననే ఆమెకి పదకొండు నెలలు బడ్డయి
అవునా ఇంకా
చెప్పాల్ మీరే మీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా స్నేహితురాల్లు ఉన్నారా మీ
ఆమ్ మా స్నేహితులం మేము కలిసే వచ్చాం ఇక్కడ పనుండి
అవునా
ఊ వాళ్ళు మేము ఆమె మా సొంతం అక్క కాదు మా స్నేహితురాలు వాళ్ళ అ క్క మా సొంతమ ఇక్కడలేదు మేము వేరే దగ్గర ఉన్నాం మా స్నేహితు వాళ్ళ అక్ కంటె వాళ్ళ అన్నయ్య ఆమెను నేను అక్కా అని పిలుస్తా అన్నయ అక్క ఇగ
ఆహా
అయితే మేము ఇంగ పనుండి వాల్ ఇంటికి వొచ్చేసాం ఇంకా కొన్ని రోజులు అయితే వెళ్లిపోతాం
అవునా
ఉ ఈ పని ఎప్పుడవుతుందో అని చూస్ సో నేన్ ఎన్నిరోజులు నుంచో
ఎప్పుడొచ్చింది మీకీ పని
ఆ ఈ పని ఇది ఈ పని కాదు ఇంకో పని ఆ పని ఎప్పటి నుంచి అయి పోత్ ఓ అని జూస్తున్నా నాకీ రో వచ్చింది పని
అవునా నేనేనా ఫస్ట్ ఇంకెవరైనా ఉన్నారా
ఆహా ఇంకానా వెతకాలి
అంటే మీ స్నేహితురాలు ఎవరు లేరా దీంట్లో
లేరు వాళ్ళకి రాలేదు
అవునా వాళ్ళకి రాకపోయినా ఉంది కదా వాళ్ళ దగ్గర
ఆ ఉంది
ఆ మరి వాళ్ళతోను కూడా మా
ఆ అయితా మా అక్క అన్నది కదా వొద్దు అలా మాట్లాడకు వచ్చిన వాళ్ళతోనేే మాట్లాడు అంటే ఇగ సరేలే అనుకున్నా
లేదు లేదు రాని వాళ్ళతో ను కూడా మాట్లాడొచ్చు
ఆ అవునా అయితే మా అక్కకి చెప్పాలి
మ్ ఇదేనా మీరు ఫస్ట్ ఇప్పుడేనా మొదటిసారి ఇంతకు ముందు ఒకసారి చేయలేదా
పొతేే అప్పుడు తక్కువ ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా నేను అసలు దీన్ని చూడను మా అక్కే మొత్తం చెప్ తది ఇది చెయ్ అది చెయ్ అని అసలుమే ఏం చూడను ఏ పని చేసుకుంటారో ఏమో వీటి జోలికే రాను ఇక ఇప్పుడు సడన్ మళ్ళీ మా అక్క చెప్పిందే వింట మా అక్క ఏది చెప్తే అది అన్నట్టు
ను కూడా మాట్లాడొచ్చు ఊహు నేను పోయిన సారి మా స్నేహితురాలతో మాట్లాడిన ఆమె కయినా రాలేదు అయన మాట్లాడిన
మాట్లాడొచ్చాయ్
ఆ మాట్లాడొచ్చు
మా పక్కనే పెద్ద కాలేజ్ ఉంది గవర్నమెంటుది ప్రభుత్వాన్ని ఆ అక్కడే అందరూ వచ్చి అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు కదా వాళ్ళు ఇక్కడొచ్చి ట్రైనింగ్ తీసుకుంటారన మాట అక్కడ ఊరికే దాన్ని చూస్త తూ ఉంటా నేనైతే ఏం పని లేకుండాన్నట్టు
అ దీంట్లో
ఆ మా అక్క కూడా చేస్తది వ ఆ అక్క కొంచెం ఫ్రీగా లేదనమాట ప్రపంచం ఆమె కు సమయం లేదు పని మీదనే ఉంది అందుకే ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అని మీక్ చేసి
ఇంకా
ఇంకా మీరే చెప్పాలి
చెప్పాలి మీరే ఇంకా ఏం చేస్తున్నరూ అందరూ
అందరు అంటే ఏం లేదు పొద్దున లేవాలి స అంటే ఆదివారం అయినా లేవాలి
అవును ఆదివారమే ఇంకా పొద్దున్న లేవాల్సి వస్ పది
హ అది కదా లేచీ పనులు తొందర తొందరగా చేసుకొని ఉండాలి కానీ రేపు నేను ఖాళీగా ఉంటాను ఉండను అని ఈరోోజ్ జెసా నిగా
ఆ
హామ్ అప్పుడు ఇంకా మా సోమవారం మంగళవారం అయితే ఖాళీ ఉంటా కొద్ది కొద్ది సమయంలో అయినా మాట్లాడొచ్చు
అవును ఇంకా
మీరే చెప్పాలి మీకు నక్ష్త్రాలు కనిపిస్తున్నాయా అసలు నాక్ష్త్ర త్రాలే లేవు పైన ఒకటి రెండే కనిపిస్తున్నాయి నాకు ఓ అమ్మా మొన్ననే వర్ష ఆ వచ్చింది ఆ వర్షానికి ఏం పని లేదు కరెంు కూడా పోయింది ఉడకపోతా
మా దగ్గర గుడా వచ్చింది
ఆ వర్షం బడి తే ఇబ్బందిగా మాకు అంటే ఉడక వోస్తది ఉడకపోయకపోతే ఈ ఇబ్బంది ఉండదు కరెంట్ ఉండాలి బయట వర్షం బడాలి
ఆ అట్లయితే బాగుంటది
హ అన్ని కావాలి నాకు ఒకటి ఒద్దు మళ్ళీ
ఉండవు కదా మనం ఏం కావాలనుకుంటే అదే ఉండదు
సరే మరి